హరి బావున్నావా
ఆ బాగున్నా నువ్వు బాగున్నావా
ఆ బాగున్నా ఏం లేదు ఖళీగానే ఉన్నా ఇప్పుడు మని వస్తున్నా ఇంకా తినలేదు తినాలిక
ఆహా ఏంటి మరి ఈరోజు స్పెషల్
ఇవాళ స్పెషల్ అంటే కోడిగుడ్డు
ఎందుకు చికెన్ తెచ్చుకో కోలేద
అది తెచ్చుకోలేదు ఇక తెచ్చుకుంటే సాయంత్రం వరకు తెచ్చుకుంటామని మేం తెచ్చుకోలేదు మళ్ళా సమ్మర్ కదా బాగా చికెన్ నిం హీట్ అయితదని
ఆ అవును
అ
కొంచెం నాయిస్ వస్తుంది
నా దగ్గర అ అవి ఆవులు మొత్తుకుంటున్నాయి వాళ్ళ అమ్మ కోసం మొత్తుకుంటుంది
అవునా
నేను దూరంగానే ఉన్నాగాని అది గట్టిగా మోతుకునేసరికి వినిపిస్తాంది
తిన్నారమరి
ఆ ఇంకట్లేదు తింటా ఉమ్
వచ్చా చేయడం
ఏంటి
వంట చేయడం వచ్చా చికెన్ వచ్చా
ఆ వండుతా చికెన్
ఆహా ఇంకా తినలేదేమో కదా
ఆ మీరు తిన్నారా
లేదు మేము కూడా ఇంకా తినలేదు ఇప్పుడే చేస్ స్తుంది మా మమ్మీ
ఏమ్ స్పెషల్ చేస్తానవ్
మేమ్ కూడా చి చికేనే తెచ్చుకున్నాం ఈరోజు
చికెన్ తెచ్చుకున్నారా
ఆ ఇగ ఎవ్రీ సండే ఏదో ఒక పెళ్ళి ఉంటాంది అటు ఇటు పోవుడే అయి ఉంది ఇక ఈ సం సండేగా ఇంట్లనే ఉందాం అని ఇగ చికెన్ తెచ్చుకుందాం
అవునా ఆహా అంటే మామూలుగా చేస్తారా
ఫిష్ ఫిష్
ఫిష్ అప్పుడప్పుడు చేస్తాం నాకు రాదు అంటే వచ్చు కాని ఆ అంటే ఎక్కువ చేయ అన్నమాట
ఎక్కువ తినరా మీరు
తింటాం కాని అప్పుడప్పుడు ఆ ఫిష్ మంచిదట గానీ అప్పుడప్పుడు
అంటే పులుసు వేసుకుంటారా లేదంటే ఫ్రై చేసుకుని తింటారా
ఆ పులిసు ఫ్రై అప్పుడప్పుడు పులుసు ఇ కొన్ని పులుసు వేస్తా కొన్ని తీసి పక్కన పెట్టి ఫ్రై అన్నమాట
అంటే కొందరు టమాటా చారేస్తారు కొందరు చింతపండు చారు వేస్తారు
అవును చింతపండు చారు ఎస్తేనే బాగుంటాది చింతపండు చారే బాగుంటాంది పదినాకు
ఆహా మీకు వచ్చామ చింత పండు చారు
ఆ వచ్చు చేస్తా
అప్పు ఆట్లా వెంచిది న్ గా ఆ తింటాం మేము కూడా అట్లనే అప్పట్ మేము చిన్నప్పుడు మా నాన్న మాండి పోది అక్కడనే చింత చెట్టు ఉండేది చింత చెట్టు ఉండే ఆ చింతకాలు తింటి అప్పుడప్పుడు ఇట్లా మా మమ్మీ ఇట్ల ఏంది ఈ చేపల పులుసు వేసేది బాగుండేది అప్పట్లో
ఆహ చాలా బాగుంటది చింద పులుసు తోడు చేసిండే అది వేడి వేడిగా కంటే కొంచ చ లా తరువాత ఉంట చూడండి
అవును నెక్స్ట్ డే నా లేకపోతే ఈవనింగ్ అయిం ఇట్లా తింటే అప్పుడు దాని టేస్టే తెలుస్తుది అప్పుడు వేడి వేడి ఉ టే అంత తినలేం కానీ చల్లగా అయినాక తింటే బాగుం టది
టేస్ట్ బాగుంటది అది
మీ దగ్గర దొరుకుతాయా మరి చేపలు
ఆ సండే సండే వస్తాయి అట్లా
అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుది కదా ఇట్లా కాలువల ఇట్లా పడతారు కదా ఊరు ర్లలో అట్లా టాయా మీ దగ్గర
ఆ ఉంటాయి గాని అంటే ఇటు సైడ్ మాముూలు తక్కువ పడతారు అంటే అవి దూరం ఉన్నాయ అనమాట పోయే వాళ్ళు వెళ్తారు కానీ పట్టడానికిళ్తారు వెళ్ళే వాళ్ళు మని
ఆ అట్లా కొంటారా లేదంటే మార్కెట్ పోయి కొనుకుంటారా
ఇప్పుడైతే ఇగ మార్కెటే అట్లా వచ్చిన ఇం కా బాగుంటాయి ఫ్రెష్
అవి కా అవి అప్పుడప్పుడు పడతారు కాబట్టి తాజాగా ఉంటాయి వండుకుంట కూడా కర్రి మం
ఆవు అవే పులుసు వేసుకునీ గిట్లా ప్రై ఎస్ ఉన్నది మంచిగా ఉంటది ఇప్పు డ చెటివి కూడా ఉంటాయి కాని అవి ఎప్పుడు వట్టింది నే తెలవదు
అవును ఈ సమ్మార్ల ఇగ అంతా వేప్పొడే వట్ ినే ఉంటాయి దాని మీద వాటర్ చల్లుకుంటే అట్లా టాయి కానీ అంత టేస్ట్ ఉండే యి అవి
అవును
వర్షాకాలంలా అచ్చేటే ఇప్పుడు ఇయ్ కొన్ని రోజుల తర్వాత అదిదో మింగుడు ఉంటది గదా
ఆ చేప ప్రసాదం అని ఇస్తారు
ఆ అదేమో మస్య ఏమో ఉంటది అది మస్తే కత్ త్యానీ
ఆ అదే అందులో ఒక మందేసిస్తారట అది ఏంటిది బతుకుడాంగానే చేప్ ఆ నోట్లో వదులుతరటా
చేప పిల్లని యా మింగుతారు ఇప్పుడే అంత పట్టట్లేదు ఇగ వర్షాకాలం అంతే పడతారు బాగా చేపలు
అవును
మా దగ్గర ఇక్కడ దగ్గర ఏం లేవు కానీ కొంచెం దూరంలే ఇగ పల్లెటూర్లు ఉంటాయి గదా అక్కడ పడతరు బాగా
ఆహా అవి పట్టిటు తీసుకొస్తారా మీకు అమ్మడానికి
అవును, ఇంగ్ అక్కడ మనం చూడం గని. కొన్నిసార్లు మంచి ఉంటాయి, కొన్నిసార్లు మంచి ఉండయి కొన్నిసార్లు ఇంగలో గుడా అస్ స్తాయి అమ్మడానికి గని ఇండ్లండ్లా అయి ఎప్పుడు కొన్లేదు
కడ చేపలలో కూడా రకరకాలు ఉంటాయట. అయి అంత తెలవది నాకు
అవును ఇట్లా ఒకటే ముళ్ళు ఉన్నాయి ఉంటాయి. చాలా ముళ్ళులు ఉన్నాయి ఉంటాయి. అవును అవి మాగూడా తెలువయి అంత్ త్త చపల పేర్లు
నాయ్కొక్క చాప ఓ టేస్ట్ ఉంటదిట
అవును మీరు మరి ఎప్పుడు నేర్సుకున్నారు
ఏంటి
చాపల పులుసు చేయడం
ఇగ నేర్చుకున్నా వన్ ఇయర్ బ్యాక్ అట్లా అంటేక్ ఆ బానే వచ్చింది. అంటే ఫస్ట్ కొంజం ఎట్లాగా ప్రాసెస్ కొంచెం తెలుసుగాని ప్ ప్పుడ్ ట్రై జేలేదు ఒకసారి ఇగ మా మ్మనడిగి యా చేస్ తను మంచిగనే అచ్చింది తిన్నాం
మ్ చేస్తా జేస్తా అస్తది మంచిగానే ఉంటది. చాపల పులుసు కూడా గాని. ఎక్కువ మంది తినడానికి ఇష్టం పడడ్ చికెన్, మటన్ ఎక్కువ తింటారు గని. ఇదే సీ ఫుడ్డే ఎక్కువ తినాలే అనా అదే మనం తినం
ఇంకా అవి ఏంటిది ఏమో రొయ్యలు పీతలు అంటారు కదా
ఆ అవును
తలు రొయ్యలు ఆ పచ్చి రొయ్యలు చూస్తే అవి సేమ్ పురుగులు చూసినట్టే అనిపిస్తది అవి తెలీస్ కానీ అవి తింటే మంచిదట
అవును అవి తినాలి బాగా
ఈ ఎండు రోయ్యల కంటే పచ్చి రోయ్యలుంటయి కదా కానీ అవి కిని ఏంటీ వాటి వేట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అవి పచ్చి రోయ్యలు
అవి అవి తినబుద్దే కాదు అసలు ఇవి ఎండినయే రొయ్యలు తినబుద్ది కాదు ఆ కానీ పచ్చి రొయ్యలు బాగా మంది తింటారు తింటా నేను కూడా బాగా విన్నా అవి బాగా మంది తింటార్ ఎట్ట తింటరో ఎమోగాని గలీస్ అనిపిస్తది చూస్తేనే
ఆ చూస్తే అనిపిస్తది కానీ ఇగ వాళ్ళకి అలవాటు అనుకుటుంట కానీ మనిషి దాటాలి
మేము కూడా చిన్నప్పుడు ఇట్లా చాపలు పట్టడాన్కి పోయెటోళ్ళం మా అమ్మమ్మ వాళ్ళింటికి పోతే చాపలు ఇట్లా చున్నీలల్లా చాపలు పట్టుకొని వచ్చి ఇట్లా కాల్చుకుని తినేట్ ట్టోలం
అవునా అట్లా కూడా మంచి ఉంటది
చిన్న చిన్న చాపలది కూడా కర్రీ చేస్తారు ఇట్లా చందమామలు అంటారు కదా అవి బజార్ లో ఉంటాయి కాని మేము అప్పుటికప్పుడు పక్కా చ్చి ఇట్లా ఏంచెటోళ్ళం ఇట్లా ఇప్పుడు స్నానం వేయడానికి కట్టల మీద కట్టెలు ఉంటాయి కదా ఎప్ పొయ్యి వెలిగిస్తే ఏంచేటోళ్ళం ఇట్లా చప్ పల్ పట్కొచ్చి
ఊహూ
మంచి ఉండేది
అవును ఆ ఇది మను చాలా ఉంటాయి మరి మటన్ తినరా మీరు
మటన్ తింటాం మటన్ చికెనే ఎక్కువ తింటాం మేము
ఆహా
చాపలు తక్కువ చికెన్ మటన్ ఏ ఎక్కువ
ఇక అవే ఎక్కువ దొరుకుతాయి అయినా అవి ఏంటిది కోళ్కి అవి ఇంజెక్షన్లు ఇచ్చి తొందరగా పెద్దగా చేస్తున్నారట అవి ఎంతదించిది కాదట
అవును కానీ బాగా అదే తింటారు కానీ ఇప్పుడు దానికి కూడా రేట్ ఎ కోనయింది
హూ అవును సమ్మర్ కదా అంటే కోళ్లు ఎక్కువ చచ్చిపోతాయి వాళ్ళకి ఏ ఇప్పుడు వారస్
ఉమ్ అవును అండ్ ఇంకా ఇప్పుడు పెళ్ళిళ్ళు బాగా ఉంటాయి కాబట్టి బాగా పోతనే ఉంటాయి అవి అమ్ముడు పోతాయి బాగా మీరుకు కోడ్లు పెంచుతారా మీరు నాటు కోళ్లు ఇట్లా ఉంటాయి కదా నాటుకోళ్లు బాగుంటాయి కదా
ఆ అవి తింటే మంచిది బాయిలర్ కోళ్ళ కంటే కూడా నాటు పోలే మంచిదిగాని మా ఇం ఆ లేదు మా ఇంట్ల అవి లేవు కోళ్ళు లేవు
మీ ఇంటి పక్క వాళ్ళ గానీ
ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్వరికి లేవు మా ఏరియాలో అయితే
అందరు బయట నుండే నా తెచ్ కుంటారు ఎవరు పెంచడం లేదు
ఒకప్పుడు పెచ్ వాళ్ళట కాని ఇప్పుడు ఎవరు పెంచట్లేదు ఎక్కువగా
ఒకటి రెండు అట్లా
అవును అవి మళ్ళా కలర్ కలర్ చిన్న కొన్ని కోడి పిల్లలు అమ్మడానికి వచ్చేట అవి మస్తు అనిపించేటియ
పిల్లి ఎత్తుకపోయింది ఎంత జాగ్రత్తగా కాపాడినా అవి కొంచెం పెద్దగా ఏ లో ప పిల్లి ఎత్తికొని వోయేది మంచి అనిపిత్తది చిన్న చిన్నయి ఆ పెద్ద అయితే మంచి అనిపిస్తాయి
ఆ కానీ అవి పట్టుకోవడానికి భయం అనిపించేది నాకు పట్టుకోనడానికి భయం అనిపి స్తది అంటే భయం అంటే భయం కాదుగాని అవి ఇట్లా పడుకుంటే ఏదో చ కలగుల్ల అయినట్లా ఇట్ల నో ఎట్ల నో ప్పించి నాకు పట్టుకోవడానికి ఎట్ల నో అనిపించేది చిన్న పిల్లలు నో నో
ఇవ మ నైననాన్ దేవుడిని పోచమ్మ గానీ ఎల్లమ్మ కానీ మొక్కినా కూడా కోడిని పట్టాలంటే భయం అయితది ఇట్లా
నాకు భయమే కానీ మొన్నటి నుంచి నేర్చుకున్నా నేను పట్టడం కొంచెం కొంచెం ఆ ఇ తప్పు పదిగా నేర్చుకోవాలి
అవును
కళవి మూడతే ఎట్లనో అనిపిస్తది
మళ్ళ కోసేటప్పుడు చూస్తే కూడా తినబుద్ది కాదు మళ్ళీ
ఆ అవును మీరు ఎలాంటి ఆహారాలు ఎక్కువ తీసుకుంటారు అంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్
సండే రత్త ఇక నాన్ వెజ్ పక్కా ఉంటుంది ఇక నార్మల్ డేస్లో ఇక పప్పు పచ్చడి వెజిటేబుల్సు
కూరగాయలు ఎక్కువ తినరా మీరు
కూరగాయల అంటే ఇక తింటాం ఇక కానీ పప్పుే ఎక్కువ తింటాం
ఆహ మేం కూడా ఈ చపాతీలు అవి వేసినప్పుడు పప్ కర్రీ ఆకు కూరలు అని కూరగాయలు
ఆ చపాతిలకు ఏదనా గాని బీరకాయ నీ పాల కూర పప్పు కానీ ఇంట్లో ఏదైనా ఉంటే బాగుంటుంది
సరే అండి మరి
ఆ ఓకే అండి
హ్మ్ బాయ్ హ్మ్మ బాయ్